హలో ఆ వినిపిస్తుందా. ఆ చెప్పండి.
ఇందాక కే డ్రామాస్ చూస్తు దాని గురించి చెప్తున్నారు.
ఆ అదే వెన్ లైఫ్ గివ్ టాన్జరైన్స్ కే డ్రామా చాలా బాగుంటది. దాంట్లో ప్చ్ అంటే ఫ్యామిలీస్ గురించీ. అంటే వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎంత బాగా లవ్ చేసుకుం ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఎలా బిల్డ్ చేసుకుంటారు ఏమి లేని దగ్గర నుంచి, అంత మంచిగా ఎలా ఎదుగుతారని మొత్తం బా బాగుంటది చాలా బాగుంటది అది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను మీరు ఇంతగా చెప్తున్నారంటే ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేస్తానండి. ఆ ఇంకా నేను కూడా మై గార్ల్ ఫ్రెండ్ ఇజ్ ఆన్ ఏలి ఆన్ ఏలియన్ నేను కూడా చూసాను. టూ సీజన్స్ కూడా చూసా వన్ను టూ బాగుంటది అది కూడా. ఊహూ టూ కూడా బాగుంటుంది. కూడా ఓన్లీ ఆ ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ చూసింటాను ఓకే ఆ హిడన్ లవ్ కూడా చూసా నేన్. మీరు చూసారా హిడెన్ లవ్. హిడెన్ లవ్ నా ఫ్రెండ్ తో కల్సి చూశానండి ఓన్లీ జస్ట్ టూ ఆర్ త్రీ ఎపిసోడ్ ఓకే బాగుంటదండి అది కూడా అంటే ఒకా అమ్మాయి ఒక అబ్బాయిని ఎలా లవ్ చేయాలని అనె అనేది అలా ఉంటదీ. ఎంగ చ్చ ద ఫస్ట్ ఫోర్స్ట్ అనిం డ్రామా ఉంది అది వచ్చేసి ఒక అబ్బా కమ్మని ఎలా షయాల అని చెప్పేసి ఉంటది చాలా బాగుంటది అనమాట
ఓకే మీరు కొరియన్ సిరీస్ లో అంటే కొరియన్ లాంగ్వేజ్ లోనే చూస్తారు
ంగా చూస్తారా అండి కొరియన్ లాంగ్వేజ్ వస్తుంది బట్ మనకి కింద సబ్టెట్స్ పడతాయి అన్నమాట ఇంగ్లీషు అట్లా
ఓకే
నెట్ఫ్లిక్స్ ఉంటే నెట్ఫ్లిక్స్లో చూడచ్చు అంటేది ఒరిజినల్ తెలుగు లాంగ్వేజ్ కూడా వస్తుంది మనం అంత ఎఫర్ట్స్ వెళ్ళనప్పుడు ఇంకా యూట్యూబ్లో అదే సప్ెక్స్ చేసుకొని చూడాలన్నమాట ఇంగ్లీష్లో న్యూ మూవీస్ చూడలేదా అండి రిలీజ్ అయినట్వి ప్రెంట్ రీసెంట్గా అయితే నేను మూవీస్ చూడట్లేదండి నాకు టైం దొరకట్లేదు చూడా చూడ్డానికి మీరు జాబ్ చేస్తున్నారా రీసెంట్ గానే అండి ఒక టెన్ డేస్ అయితుంది
అవునా
పెద్ద జాబ్ ఏం కాదుద పార్ట్ టైం లాగా అంతే
ఏదో ఒకటి అండి పీజీ ఫీజ
ఫేస్ కన్నా అవుతది కదా అవును అవును మనం ఇంకా మంచి రావాలంటే మనకు టైం మంచిగా ఉండాలి ఇంకా అది ఏదో ఒకటిలే అని చెప్పి ఇంక చేస్తున్న మన ఖర్చుల కన్నా వస్తుది కదా ఎందుకు ఇంట్లో వాళ్ళ ఇబ్బంది పెట్ట అ నన్నీ ఇక్కడ బెంగళూరులో అ నామాయపు ప్రెజెంట్ అంటే బెంగళూరు అంటే తెలుసు కదా మనకి ఎలా ఉంటుందని చెప్పేసేసి అవును ఫుల్ ఖర్చులు ఉంటాయి ఇకా నా బ్రదర్ చదువుతున్నాడు తనకి పీజీ కాలేజ్ ఫీజెస్ అవన్నీ ఉంటా ఇంకా ఎందుకు బర్త్డే అవ్వడం ఇంకా ఇంట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేసి ఏదో ఒకని పార్ట్ టైమ్ చేసు కొనుకుంటున్నాండి ఇప్పుడు నేను అండి నేనేం చేస్తు ఒక మూవీ వచ్చిందండి చెప్పండి రాజీవ్ కనకాల మూవీ మూవీ
అ
ప్రసాద్ కనపడట లేదు ఆ మూవీ పేరు సో అది కొంచం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఒకసారి ట్రైలర్ చూడండి క చూస్తానండి మీర ఎ క్లారిటీ వస్తుింది సో నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒకటి మైండ్ లో ఉంటనమాట సో డెఫెట్ గా ఆ మూవీ చూడాలి అనే అనేసి అనిపిస్తుంది నేను కూడా చూసానండి ఓన్లీ ఫస్ట్ ఫ్రీ ఎపిసోడ్ ఉంటది ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా రిలీజ్ చేశారు సో ఫస్ట్ ఎపిసోడ్ చూశాను అది చూసిన తర్వాత మూవీ ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పసి అంటే మూవీనా లేకపోతే సీరీస్ లాగన అది టోటల్ ఓవరాల్ గా మూవీనే అండి అది కానీ ఫస్ట్ కంటెంట్ ఏంటి అని చెప్పేసి ట్రైలర్ రిలీజ్ చేసి ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లాగా రిలీజ్ చేశారండి ట్రైలర్ ని ఓకే
హ నేను ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా రీసెంట్ గా సో అప్పుడు చూసాను ఇప్పుడు కూడా అవైలబుల్ గా ఉంది ఆ మూవీ కానీ జీ ఫైవ్ లో సబ్క్రబ్ చేసుకోవాలి అనిసి ఉంది బట్ దానికి సెవెన్ హండ్రెడ్ అడుగుతు
అవును అది చాలా కాస్ట్లీ అండి బాబు జీ ఫై ఓన్లీ ఆ మూవీ ఆ ఒక్క మూవీ కోసం నేను సెవెన్ హండ్రెడ్ పెడితే అంతే అండి అద కొ త్రి డెస్ ఓపిక పడితే ఆ మూవీ రిలీజ్ అయిపోద్ది అవున అవును అది కూడా నిజమే
అందుకు మనం
మనం అంత టెన్షన్ తీసుకోకుండా ఊకనే సెవెన్ హండ్రెడ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అవునవును అవును మీ ఫ్యామిలీ లో ఫోర్ మెంబెర్స్ అన్నారు కదా మీ సిస్టర్ ఉందన్నారు కదా సిస్టర్ ఏం చదువు తిన్నారు ఇప్పుడు నా సిస్టర్ నైన్త్ క్లాస్ కంప్లిట్ ఐ అయింది అంటె ఫైనల్ ఆ సారీ పైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయా ఇంకా ఆ ముందుగానే ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి బట్ టెన్త్ క్లాస్ అప్పుడే స్టాట్ చేశారు ఉ బాగా చదువుకోమని చెప్పండి టెన్త్ క్లాస్ తే బా చదువుకోమని చెప్పండి టెన్త్ క్లాస్ ట్యూషన్ కూడా వెళ్తుంది అదే పనిగా ఇప్పుడు కష్టపడితే అదే ఆ లెవ్వ లేవ్వాలి తొందరగా లేవ్వాలి అదే అండి ఇప్పుడు కష్టపడితే కొంచెం ఫ్యూచర్ బాగుంటుంది అనమాట అవును నేను ఇంటిక వెళ్ళినప్పుడు కూడా చెప్పానండి తనకి ఏంటంటే నువ్వు ట్యూషన్ వెళ్తావా లేదు అంటే ఇంట్లోనే చదువుకుంటావా అని అ అడిగ
మార్
మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కే లెవ్వాలి అంటే నా వల్ల కాదు చదువుకోవడం ము అదే ట్యూషన్ కయితే అది అలర్ట్ గా ఉండి నేను అవును అవును అవును ఉ ఎలాగో ట్యూషన్ లో కూడా ఎగ్జామ్స్ పెడతా ఉంటారు ఆల్ సబెక్ట్ కవర్ అవుతూ ఉంటాయి అ టూషన్ లో చెప్పిన స్కూ లో కూడా రివిజ్ న్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకో అవున అవునండి అది కూడా నిజమే మా ఆ మా స్కూల్ లైఫ్ లో కూడ అంతే నేన అయితే ట్యూషన్ కి కూడా వెళ్ళలేదు టెన్త్ క్లాస్ క అప్పుడు మర్నింగ్ గే లెవ్వడం చదువు చదవడం అసలు ఇంకా ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటుండే సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుండే మంచిగా చదువుకొని వచ్చేవాళ్ళం అనమాట అప్పట్లో డెడికేషన్ అట్లుంటుండే ఇంకా కోవిడ్ వచ్చినప్పటి నుంచి స్టడీస్ పైన నాకుఅసలు ఇంట్రస్ట్ లేదనమాట అంతే అసలు బుర్రక ఎక్కడం లేద అనమాట చదువు నాకు ఇంకా ఆ ఇంట్రెస్ట్ పోయింది అప్పుడు నేను ఒక ఒక్కసారి చదివితే నాకు మంచిగా గుర్తుకుంటుండే ఇప్పుడు అసలు చదవాలా చదవాలా అనే ఉంటది బ్రైన్ లో బట్ నేను చదవడం కన్నా ఒకసారి చేసి ఒకసారి చూసుకొనేస్తా ఇం నేను ఓన్గా రాసేస్తాను అనమాట మనకు కొంచెం ఇమాజినేషన్ పవర్ ఎక్కువ అనమాట సో రాసేస్తా ఓన్గా కరోనా టైమ్ లో అందరినీ దెబ్బతీసింది బాగా అవును అవును నిజమే చాలా అసలు మాములుగా కూడా కాదు
నేనే ఏంటంటే క్యారం బోర్డ్స్ ఆడడం ఆ ఆ భార కట్ట ఆడడం
ఆడడం ఇలాంటి వన్ని చేస్తుండే ఉ నాకు అసలు ఇంకా అంటే కరోనా వచ్చినప్పుడు పాజ్ అయిపోయిందింది కదా మొత్తం ప్రపంచం అంతా పాజ్ అయిపోయింది ఆ టైమ్ లో ఇంకా మన బ్రెయిన్ కూడా పాస్ అయిపోయింది అన్న మాట చదవాలనంటె అసలు ఇంక చదవబుద్ది కాదు ఏం చదువుడంలే ఇంకా ఆన్లైన్ క్లాసెస్ వచ్చాయా ఇంక అప్పుడు బా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఏం చదువుతామండి మనం అసలు
నిజమే
నేనైతే ఆన్లైన్ ఆ నేనైతే ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వ వడం ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్ట్రోల్ చేయడం అన్నమాట ఇట్లా చేస్తుంటి అదే గదా ఇంకొక టైమ్ లో ఇంకా ఎగ్జామ్ ఉన్నాయి అన్నప్పుడు భయం వేస్తుందమ్మా ఫెయిల్ అవుతానేమో అనిపించా, బట్ గవర్నమెంట్ ఏంటంటే హ్యాపీ న్యూస్ చెప్ ప్పింది ఆ వితౌట్ ఎగ్జామ్స్ పాస్ చేసి నేను చదవడం ఆపేసి గవర్నమెంట్ ఎమ్ చెప్తుంది అనేది వెయిట్ చేసింటి. ఆ అదే లాస్ట్ వీక్ లో అందరూ పాస్ కి అబ్బా ఎంత హ్యాపీ అయిపోయిననో. కసలు ఆ అప్పుడు తెలంగాణ వాళ్ళకి కూడా ఫస్ట్ లోనే ఇంటర్ వ్యూవ్ చేసేసారు ఫస్ట్ నే న్యూస్ ఛానెల్ లో కూడా చెప్పేసరు వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు అని చెప్ చొప్పేసి అవును మనకెప్పుడు చెప్తారు అని లీడ్ చేస్తుంటీ. అది ఫైనలీ అయిపోయింది ఉ అదే కదా బట్ మనకేంటంటే టెన్త్ ఇంటర్ రెండు కన్సిడర్ కన్సట్ అవునవును కాన్సిడర్ చేసి యేస్తారు. మన జూనియర్ రిస్క్ అవదు కదా అసలు ఇప్పుడు ఎవరైనా ఏమైనాంటే అదేమని అంటే మీరు కరోనా పాస్ అంటరు, ఎక్కడండి కరోనా పాస్ ఏంట యే సార్ రాసామ్ కదా. చదివాం కదా
హా
కేస్ ఎగ్జామ్స్ పెట్టుంటే మాత్రం నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే సప్లీ పడేదని మాత్రం గట్టిగా ఫిక్స్ అయినా నేను. అసలు కెమిస్ట్రీ బాబోయ్
నాకు టూ టూ ఏ టూ బీ ఇవన్నీ
ఆ నేను టూ బి బాగ్నే చేస్తుంటి ఆహాహా ఇంగ్లీష్ పాస్ అయిపోయే వాళ్ళం ఇంగ్లీష్ సన్స్క్రిట్ పాస్ అయిపోయే వాళ్ళము ఆ ఇది ఒక్కటే కొంచెం. భయం నాకు ఫిజిక్స్ కూడా పాస్ అయిపోతుంది బట్ కెమిస్ట్రీ ఆ బెంజిన్ రింగ్స్ అవన్నీ నా వల్ల కాదు బాబోయ్.
అమ్మ కెమిస్ట్రీనే కష్టపడి కష్టపడి నెక్స్ట్ ప్రాసెస్లో కంప్లీట్ చేసుకోవాలి ఇంకా అనుకున్నాను.
ఆ ఆ ఇంకా అప్పుడు ఎక్కడే ఇంకా బారకట్ట ఆడానికే సరిపోతది టైమ్. అసల్ నాకు తోడుగా ఉ నా మా ఇంటి కింద ఉన్న ఉండే మనుషులు కూడా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు నాతో పాటి. ఉ హు అంతే ఇంకా ఆ స్టడీస్ ఒకసారి పాజ్ ఇస్తే ఇంకా మనకి ఎక్కడండి ఎక్కుతాది ఈ బ్రేక్ ప పడిపోతాది
ఆ
ఉ బట్ బాగుండ్య అట్లా పాస్ అవ్వడం కూడా ఒక అది అది ఒక రకమైన కిక్ అనమాట. ట్ యే రాయ్ రాయకోకుండా పాస్ అయినాం అనేసి. బట్ అది మనకు ఓకే బట్ వేరే వాళ్ళ మనకి వేలత్తి చూపించాడానికి మీర్ కరోనా పాస్ ఆన్నారంటే ఇంకా నాకు కాల్తది అనమాట. ఏన్ ఏంటి కరోనా పాస్ అబ్బా అనేసి కానీ మనమ్ కాదండి కరోనా పాస్ అయింది మన జూనియర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఆ టెన్తు పాస్ అవ్వలేదు పాస్ అయినా తర్వాత ఇంటరు కూడా ఉ వాళ్ లు టోటల్ గా కరోనా పాస్ అని చెప్పాలి అవును అది కూడా నిజమే కానీ అందర్ మనల్ని అంటారు మీరు కరోనా పాస్ అనేసి మనం టూ ఇయర్స్ చదివాము. టెన్త్ చది చదివామ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివమ్ సెకండ్ ఇయర్ ఒకటే అండి కదా స్కిప్ చేసింది మనం, అది కూడా ఎగ్జామ్స్ ఒకటే స్కిప్ చేసాము. ఇయర్ మొత్తం చదివినమ్
అవునవును
మొత్తానికి కరోనా చూసేసాము అన్ని చూసేసాము అన్నమాట ఇంకా మనం. కానీ కరోనాలో చాలా మంది చనిపోయారు కదా అవునది చ్ చాలా అసలు పాపం బాడీ స్ట్రక్చర్ అయన కూడా లేదు అది చాలా బాధాకరమైన విషయం అసలు మనకి ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోవడం వాళ్ని ఆకర్షరిగా చూడకపోవడం టచ్ చేయకపోవడం చాలా పెయిన్ అసలు పక్కన ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మ శాంతించాలని మాత్రం మనం కోరుకు కోవాలంటే ఇంకా ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేమనమాట
అవునండి
అ ఓకే అండి ఇంకేమైనా ఉన్నాయా
ఇంకా అంటే ఇంకా అంతే అండి
ఇప్పుడు పర్ఫెక్ట్ గా జాబ్ సర్చింగ్ లో ఉన్నాము సో క్లియర్ అంతా క్లియర్ అయిపోతే సెట్ అయిపోతే మన ఫ్యామిలీ బాగా చూసుకు అవునవును
హ
ఓకే అండి
ఓకే అండి
బాయ్ థ్యాంక్ యూ మాట్లాడినందుకు బాయ్ అండి
థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్ బాయ్ అండి